బాగున్నా బాగున్నారా మీకు ఉగాది శుభాకాంక్షలు
ధన్యవాదాలండి మీకు కూడా
అవునా మాకు ధన్యవాదాలు మీ ఇంట్లో అందరు బాగున్నారా అండి
ఆ బాగున్నారండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారు
మా ఇంట్లో బాగున్నారు మా ఇంట్లో పూజ అయిపో పోయింది పా అప్పలు చేసిరు పులిహోర చేయాలండి ఇప్పుడు పులిహోర చారు అన్నం వండాలి
అవునా మేము కూడా చేసామండి భక్ష్యాలు అయిపోయాయి గదిపతి సరయ
అవునా మీరు భక్షాలు ఎలా చేసిరు భక్షలు ఎలా చేసి తారు
చె చక్కర తోటి చేసామండి మీరు బేళ్ళంబూ
ఆ మై బెళ్ళం అండి మా ఇంట్లో కొంచెం షుగర్ పేషెంట్లు ఎక్కువు ఉన్నారులే లేండి అది అ మా ఇంట్లో తినారనమాట అయిన మేము బెల్లమే వండుకుంటాం చిన్నప్పటి నుంచి ఆ మరి మీకు మంచి అని తెలిసినాక కూడా షుగర్ ఎందుకు వాడిరాండి
అంటే మా నాన్నగారికి చక్కెర అంటే ఇష్టం అండి సో అ నాన్న దరిం కా చక్కర ఇయ్యండి అని చెప్పారు
అవునా
ఉ
మీకు ఈ విషయం తెలుసా అండి ఉగాది పచ్చడి అవునండి చేసాము మేము కాకపోతే బెల్లం పౌడర్ మా నాన్నగారు నల్లడిచ్చరు నల్లగా ఉంది టేస్ట్
అవునా మేము ఈ రోజు రంగులు కూడా వేసి
ఎప్పుడుొచ్చినా బవానీ ఏం చేసిన
రంగులు కూడా వేసుకున్నామండి
మీ నెతికేస్ కున్నారా అండి
ఇంటి ముందండి
అవునా మా మా ఇంటి ముందలు కూడా అండి నేను మొగ్గసాను కాకపోతే పసుపు, కుంకుమని వేష్ణ టైం సరిపోక
అవునా నాకు కూడా ఫుల్ ఉండేయండి కానీక వెయ్యాలి కదా అడప్పుడేమో వేసుకుంటున్నామ అని చెప్పేసి వేసానండి మా నాన్నగారు నీ మ తమ్ముడి గారు హెల్ప్ సహాయం చేయమంటే చెయ్యనే చేయలేదండి ఇంకొక్కదాన్నీ ఎనిమిది పదింటి గంటల వరకు ఇవన్నీ చేసుకొని పదింటి వరకు బూరలు కూడా చేసి పెట్టానండి
మా ఇంట్లో ఇయాల పూజ చేసినము ఈ రోజు మా ఇంట్లో పూజ చేసినామండి కొబ్బరికాయం మా నాన్న గొట్టిన్ను దీపమెమో నేను మా అమ్మ ముట్టిచ్చింది పూలు ఏమో నేను పెట్టినా దేవుడికి బొట్లు పెట్టడమేమో నేను పెట్ ముగ్గురం మూడు పనులు చేసి నమండి మా ఇంట్లో
అవునా మేము కూడా అంతే లేండి మా తమ్ముడు నేను దీపం ముట్టిస్తే మా డాడీ గారు మా మమ్మీకి హెల్ప్ చేసారండి సాయం చేసి మా అమ్మ వేరే దగ్గర ముట్టిచ్చిందండి దీపం
అవునా నీ మీకొక విషయం తెలుసా అండి మా ఇంటికాడ ఒక రోజు దు గో గుమ్మడికాయి చె అంటే గుమ్మడికాయి ఇంటి మీద దిశ్ దీశిక్ కొటిరన్న మాట అయితే గింజలు ఉంటాయి కదా అవి మట్టికి సైడ్ కి మట్టి ఉంటే ఒక పెద్ద చెట్టు అయిందండి అసలు
త అది కదండి
మం కావాలని ఏం పెట్టాలి అనమాట అక్కడ పడేసినం అనమాట అ మేము గుమ్మడికాయ మిగిలింది అక్కడ పెడితే అ పెద్ద చెట్ అయింది
అంటే మనం పెట్టిన వేవి చెక్కగా మొల్వ వడి అడి పెట్టనివే టక్కటక్క మొలుస్తాయి అండి నీరు లేకుంన్నా మలుస్తాయి
అవునండి అసలు అళ్లా మట్టి కూడా ఎక్కువ లేదు వాటర్ కూడా మేమ ఏం పోసలేం కానీ పూలు అయితే ఫుల్లు పూస్తున్నాయి గుమ్మడికాయ పూలు కానీ కాయలు మాత్రం పుచ్చు అంటే ఖరాబ్ అయిపోతున్నాయి
అవునా తొందర కరబ్ అయితు నాగ
ఎండాకాలం కదా ఎండాకాలం కదా అండి
అయ్యో ఎండాకాలంలో అంతేనా అండి
అవునండి ఎండాకాలంలా ఆగవు చెట్లు కానీ దానికి అసలు ఇంకా బలం కూడా కూలియద అనమాటంటే మట్ ఎక్కువ లేదు కాకపోతే అవి అవి పెద్ద చెట్ యిందంటే అసలు పాకుతుంది ఇట్లా వేర్లు
అవునా అండి
మా ఇంటి ముందలనే ఉంది
అవునా మ ఇంటి ముందట్టే ఆ స్థలం ఉందా అండి
కొంచెం ఒకరు ఒక ఆటో బట్టి ఎంత స్థలం ఉంటుందింటే మూడు నాలుగు బండ్లు స్ట్రైట్ గా పెట్టితే నాలుగు పడతాయి ఆందోళన చె టూ ఈ రోజు మా ఆమెడ ఆకు కట్టినామండి ఫుల్ సూపర్ ఉంది మా ఇంటి ముందల. మీమ్మ మామిడాకు దేవుడి గుడికి కట్టి. దినము ఇంటి ముందర కట్టినము గేటుఘట్
ఇంకా మేం చిట్టి కూడా కట్టామండి. వేపరిళ్లలు మేము ఎల్లమ్మ దేవుడికి చే కున్నామండి.
పాకు పెట్టేదేముండదండి సాంప్రదాయం. కాకపోతే వేపాకు వేప పూత వేస్తాం ఆ. అవునా మాకు ఎల్లమ్మ ఉంది ఎల్లమ్మ బాపన ఎల్లమ్మ కానీ మేము ఆకు ఏం పెట్టుకోమన్నమాట.
మేము ఆకు పెట్టుకుండే అండి ఆకు పెట్టు కుంటాం ఆ పూతనేమో పచ్చల్లో పచ్చళో వేసుకుంటామండీ ముందు మంగళవారం పెట్టుకునే వాళ్ళమండి మా అమ్మగారు లేక ఇ
అవునా మరె మీ అమ్మగారు ఉన్నారండి మరి ఇయ్యాల
ఆ అమ్మగారే పెట్టారండి.
అవునా మా ఇంట్లో కూడా మా ఇంట్లో ఇయాల మామిడికాయ పులిహోర చేద్దామనుకుంటున్నా. కుంటున్న కాని నన్నే చేయమంటున్నారు మా అమ్మ గారు.
పులిహోర అంటే.
తినండి
ఈరోజు నేను మా ఇంట్లోనే తింటున్నండి. ఈరోజు మేము కూడా పప్పు అన్నం పెట్టుకున్నాం చారు చేసుకున్నాం టమాటా కూర వండానండి ఇప్పుడు మళ్ళీ బీరకాయ కూర వండాలండి.
డి.
పచ్చి పులుసు అన్నా చేయొచ్చండి లేకపోతే చింతపండు ఉంటది కదండి.
ఆ తెలుసు చెలుసు తెలుసు చింతపండు. అవునా అండి ఇంగో మీక్ ఆ మేము ఏం చేశినం అంటే పప్పులా చ పప్పు మిగిలింది కదా అండి అందులో కొన్ని వాటర్ పోశి టమాటాలు ఉల్లిగడ్డలు గోషి చారు చేస్తా అన్ని అన్నారు మా అమ్మగారు.
ఆ అది కూడా బాగానే ఉంటదండి మీరు అట్లా చేసుకో
మేము అట్లా అంటే ఇగా అట్లా అనుకున్నాం మేము. ప్లాన్ వేసుకున్నాం ఈరోజు చేసుకుందాం అలా అని.
అవునా అండి మా స్నేహితురాళు ముందు గా అప్పుడు ఒకప్పుడు చెప్పిందండి ఇట్లా చేసుకుంటే బాగుంటద అని. కానీ నేను ఎప్పుడూ చూడలేదండి చేయనికి.
మేము అలా చేస్తాం అనమాట. మా దాంట్లో ఏం అంటే ఎక్కువ పాడేయం అనమాట కష్టం కదండి మనం ఎంత పైసలు పెట్టి కొనుక్ కుంటాం ఆ నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి ఆని దాని కూడా ఒక వంటలాగా తయారు చేస్తాం.
అవునా అండి.
అవునాండి ఈరోజు ఆ పొద్ ఆ తి తిన్నామండి యే పొద్దున దోషలు పోశింది ఇగ పూజ గాంగనే కొబ్బరి కాయ గొట్టినము ఆ కొబ్బరి నీల్ తాగినము ఇంకా ఉగాది పచ్చడి జేసుకుని తాగినము
అయ్యో మీరు కొబ్బరి నీల్లన్ట గుర్తోచ్ చిందండి మా కొబ్బరి నీళ్ళు గూడా అలానే ఉన్నాయి
తాగండి మరి చెక్కారు కొంచెం చెక్క క్కరేసుకొని తాగండి
వద్దులేండి అలా తాగుతనే బాగుంటాయండి మరి చక్కరేసుకుంటే
కొంచెం కొంచెం చెక్కర టేస్ట్ చి దగ్గట్టు
అంటే ఎందుకండి అట్టిగా రెని రోగాల అని కొని తెచ్చుకోవడం తప్
అవున్లేండి ఎక్కువ షుగర్ ఎక్కువ వాడక్ కండి మళ్ళీ లేనిపోని రోగాలు వస్తాయి
అదే అండి చాలండి నాకు నేను తిననండి ఎక్కువ అయినా మా అమ్మగారికి కోసం ఇప్పుడే చపాతి చేశానండి ఆ బూరేలు బాగా స్వీట్ ఉన్నాయి
అవునా పప్పు అవునండి తినక తినొద్దానండి పెద్దవాళ్ళు కదా మళ్ళీ తింటే లేని పోని ప్రాబ్లమ్స్ రోగాలు నష్టాలు మనకే
రగదు కదా అని చెప్పేసి
అవునండి మీకు మామిడికాయ గీ మామిడికాయ గీ ఆంట గీగడం వచ్చ
వచ్చాండి వచ్చాండి నేను మామిడి టి తరుం పచ్చడి గూడా పె
అవునా అయితే మా ఇంట్లో మా అయితే మాకు మా నిన్న మా కళాశాలలో మామిడికాయలు ఉన్నాయంండి నేను మా ఇంటికి వస్తుంటే తెద్ద ద్దమని లోపల మా టీచర్ ఐదు ఆరు తెంపుకుందండి నాేమో నాకు ఎప్పుడు అన్ని పిందలే ఉన్నాయి ఎలా తెంపుకోవాలి మా అమ్మనే ఏమో నాకు కొను కొన్ని రా లేకపోతే మీ ష మీ మీ చెట్లవి తీసుకురా మందు ఉండదు మంచిగా ఉంటాయి అని అన్నది కనిమఖ పలాశ ప కశాల క కళాశాలలోనేమో మా టీచర్లు తెంపుకున్నార అనమాట
ఊహు
ఇ అయిపోయిన ఇంగ నేనే కొనుక్కొచ్చిన మ ఇక యాభై రూపాయలకు మూడు కాయలు ఇక్కడ
అయ్యో రంగు చెట్లే ఎప్పురన్న చెట్లయ రాం
మాకు మా దగ్గర చెట్లు ఉండవులేండి పల్లె అంటే మా ఊర్ పట్నంలో దొరకవ అన్నమాట మేమే కొనుక్కోవాలి యాభై రూపాయలకు మూడు కాయలు తెచ్చిండండి ఇలా
అయ్యో అండి మాకైతే ఇక్కడ అటికి వస్తాయంండి అంటే మా మా అమ్మమ్మ గారి గారికి ఉన్నాయి లే మైం పక్కన ఇ దర్గు అంతే అండి మా మమ్మీ గారికి ఇస్తారు అందరూ
అవునా మా దగ్గరనేమో ఈ ఆప పూత ఒక్కటే ఫ్రీగా దొరుకుతుందండి మీత అన్ని కొనాల్సిందేనండి చింతపండు కొనుకొచ్చిండు మా నాన్న ఇంకా శనగపప్పు అంటే మీ మీరు మాడికళ్ళ వచ్చిన అని అన్ని ఫ్రీగా వచ్చిన ఏమో అనుకున్నా కున్నానండి మీకు
ఏ లేదండి కొన్నా మేము కూడా బిలామ్మోన్క వచ్చారు మా నాన్నగారు
ఆ మా మా ఇట్ మా మా బాబాయ్ వాళ్ళు మొన్న అంటే మా తాత్మ చుట్టాలేమో సమ్మక సారక జాతర పోతే బెల్లం తెచ్చిరంటాండి బట్టలు కొన్న అంటా అండి మా అమ్మగారి తీసుకురాలేదండి వాళ్ళు
అయ్య ఉమర్ ఎలా అండి
వాళ్ళ అందరుూ తెచ్చుకున్నండి ఐదు వందలకి ఒక్కొక్క చీర అంటే ఒక్కొక్కళ్రు అయితే మూడు నాలుగు తెచ్చుకోరు మరి మా అమ్మ ఫీల్ అవుతుంది కదాండి ఒక్క చీర కూడా వేయలేదు నా
అవునండి మరి ఎందుకు తీసుకు కా రాలే అమ్మగారికి
ఏమో అండి అసలు మేము పైసలని ఇస్తాం కదా అండి ఒక వేలా లైఫ్ వాళ్ళు అడిగితే మాత్రం
అవునండి
అసలు అట్లా తెయకపోతే తెచ్చుకున్న అక్కడ కొనుక్కున్నారంటే అమ్మవారు చీరలో మరి ఇంక ఎక్కడైనా షాపింగ్ లలో కొన్నారంట
ఆ
కాాని మమా క ఏమ నచ్చినాయండి కానీ వాళ్ళు వాళ్ళని ఎలా అలా అడుగుతుది అసలుమెే
ఆ మీరు వెళ్ళినప్పుడు కొనుకొచ్చు
ఆ మేము పోయినప్పుడు కొంటాం మేము కొంటాం కాకపోతే మేము అప్పుడు పోవలేదు మాకు అసలు తెలియదండి అది ఎట్లా పోవాలో కరీంనగర్ దగ్గర దగ్గర అన్నారు గాని ఎట్లా పోవాలి ఆ వరంగల్ దగ్గరనా అండి అవునండి వరంగల్ దగ్గర వెేయిస్తాంబాల గుడికి ఈ రోజు మద పోదాం అనుకున్నా కానీ పోలేదు
అయ్యో అవునా అండి
ఆ అంటే పండగకి మా నాన్న మా మా అమ్మగారు అయితే రోజు రా రా రా అని చంపిరండి మూడు రోజుల నుంచి నిన్న మాత్రం
మొదటి పండుగ కదండి.
అవునవును అవునండి. కానీ కానీ మాకేమో పది ఇరవై పన్నెండు గంటలు జర్నీ అంటే నడవా అంటే బస్సుల్లాల ప్రయాణం చేయాలండి. కిటకిీటలు ఆడుతుర్రు. బస్సులల్లా, బస్ స్టాండ్లల్లా ఫుల్ జనాలండి.
అవునండి.
భయం భయం భయం వేసిందండి. అసలు ఒక నిమిషం ఇంత జనాలు ఉన్నారు పండక్కి వెళ్తున్నారు. నేను అసలు ఇంటికి పోగలుగుతానా అనుకున్నా మళ్ళీ నా చేతిలో కూడా పై పైసలు లేవండి.
అయ్యో మరి ఎలా వచ్చారండి.
ఆ అంటే ఆధార్ కార్డు ఫ్రీగా ఆధార్ కార్డే కదండి. కొన్ని దగ్గరనేమో ఇగా ఆన్లైన్ పే పేటిఎం, ఫోన్ పే వాడిన అనమాట ఇగా
అవునా అండి. మంచి పని చేశారండి.
కూడా లేదండి. నా పార్సల్ అయితే ఒకటే రూపాయి నోట్ ఉందండి. మా అమ్మగారు చూసి ఏంది. నాన్న నీకాడ ఒక రూపాయి కూడా లేదంది. అని అంటుంది. అసలు
ఎలాగైతే ఏంటండి. ఇంటికైతే చేరు కున్నారు కదా
ఆ ఆ అందు ఓకే మా అమ్మ కూడా అదే అన్నారు. ఏమ్ కాదు లే నువ్వు వైతే క్షేమంగా వచ్చినావు కదా చాల్లే మాకు నువ్వేం పైసలు తీసుకురావాల్సిన అవసరం లేదు. మాకు అని అన్నారు.
అవునాండి. సరే అండి. మరి నేను భోజనం చేయాలి.
ఓకే సరే అండి తినండి.
ఆ ఓకేనండి మరి జాగ్రత్త ఉంటున్నా
అమ్మాగారు పూలిహోరతే అన్నం ఆరాబేడు
అవునా చేయండి మీరు మీ అమ్మగారికి సహాయం చేయండి.
ఆ అవునండి సర్ అండి మరి
హ్మ్ సరే అండి.